హలో హలో హలో హలో వినిపిస్తుందా అండి బాగున్నారా అండి ఏం చేస్తున్నారు కొంచెం గట్టిగా మాట్లాడండి
వినబడట్లేదా
ఆ కొంచెం స్లోగా వస్తుంది మీ వాయిస్
పొద్దున సెల్లు వాటర్ లో పడ్డేది
ఆహా ఏం చేస్తున్నారు భోజనం అయిందా అండి ఎం కర్రీ చేసారు హ
మీద ఎందా భోజనం
ఆ మాదయిందండి
ఏంక
మాది పాలకూర కాకరకాయ పులుసు అండి
రెండు కలిపం ఉండడిలా
రెండోడి ఇవ్వండి మా పిల్లలు ననుకలి తినకుండా ఉంటే మళ్ళీ ఇవ్వండి ఏం లేదండి ఇక్కడ బాగా ఉడక వస్తుంది మా మీ పల్లెటూర్లో అయితే మంచిగా గాలి బాగా వస్తుంది ఎండాకాలం కదా
అవును మాకు చెట్లు బాగా ఉంటాయి కదా బయట
ఆ మాకు ఇక్కడైతే ఇరుకు ఇరుకు ఇల్లు అసలు రాలేరాదు ఒకదాన్ని ఒకటి ఆనుకొని ఉంటాయి ఇల్లులు లోపలికి కొంచెం కూడా గాలరా
మీది బిల్డింగ్ ఏనా
ఆ అయ్యా ఒక అంతస్తు అండి మల్లికంటే ఓ పదాని మీద ఒకటి ఏం లేదు ఏదో మామ్మలట పైన వాడుకోవచ్చులే కానీ ఇక్కడ కొంచెం ఇక కొంచెం భయం అనిపిస్తుంది బయట వాడుకోవాలంటే
మళ్ళీ దోమలు ఉంటాయి ఏమో
హ అట్లా భయం అనిపిస్తు మళ్ళీ అందరు వడుకుంటే ఏం బయ చాలా మంది వారు కూలర్లు ఏసీలు పెట్టుకుని పడుకుంటారు బయట ఎవరు పడుకుంటారులెండి మేము పడుకోవాలన్నా మాకు భయం అనిపిస్తుంది
ఒక ఏసి పెట్టిచ్చుకో పోలో మరి
మీ అంత బడ్జెట్ అండి మాది ఏదో మా ఏసి పెట్టుకోవాలనుకుంటాం ఎండాకాలం వచ్చినప్పుడు అలా కానీ అది కుదరదు ఏ కుదరదు ఎప్పుడు ఈసారి పెట్టుకుంటాం ఈసారి పెట్టుకుంటాం అనుకుంటావు ఆ ఎండాకాలం అయిపోతుది మళ్ళీ వానకాలం కూడా వస్
కనీసం కూల్ పెయింట్ అయినా వేసుకోక
ఆ వేసుకోవాలి వేసుకోవాలి కూల్ పేయింట్ వేసుకోవాలండి
పుట్టి ఉంది కదండి మీదికి
ఆ ఉంది కొంచెం చల్లనే ఉంటది కానీ ఇకు బా
ఇంకా కొంచెం కిటికీలు తీసుకొని ఉంటే డోర్లు తీసుకొని ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది
ఆ కిటికీ ఈ పొద్దుందాకా ఫుల్ ఎండ కొడుతుందండి అసలు గాలి నై ట్ వరకు కొంచం వస్తదిగ
మొన్న టూ డేస్ కొంచెం చల్లగా ఉండే గాని మళ్ళీ స్టార్ట్ అయింది
ఆ
ఉడక పోస్తుంది
ఊ అవునండి మీరైతే మంచిగా బయట పడుకుంటారా ఎడాకాలం
బయటనే పడుకుంటాం మంచాలేసుకొని
మంచి చె చుట్టూ చెట్లున్
చుట్లూ ఉంటాయి ఉంటాయి చల్లాగా చలి పెడుతుంది మాకు పొద్దున
వాతావరణం కూడా చాలా మార్పులు వచ్చినాయి అసలు మొన్నటి దాకా చల్లానే ఉండే గానీ మాకు కూడా ఎప్పుడు ఎండాలు మండిపోతేనే
మొన్నటి దాకా ఇంట్లోనే పడుకున్నాం లే టూ డేస్ నుంచే కొంచెం ఎండలు బాగా అయ్యేసరికి బయట పడుకుంటాం
అవునాని
మామిడికాయ పుచ్చడి పెట్టిల్లా అండి
ఇప్పుడు ఇంకా కాయలు బాగా రేట్ చెప్తున్నారు ఒక్కటే పది రూపాయలు ఇరవై రూపాయలు అంటాండ్రు
ఉమ్ ఏప్రల్ మే వరకైతే కొంచెం రేట్ తగ్గు తయ్ లే మళ్ళొకటి గ్యాస్ ఒకటి ఉంది కదా ప్రాబ్లం
ఆ గ్యాస్ ప్రాబ్లం అయితే మామూలుగా లేదు అందరూ సిటీ వాళ్ళందరూ పల్లెటూళ్ళకి పోయి పో కట్టల పోయ్యి నయం అంటాలండి అసలు గ్యాస్ ఇబ్బంది మామూలుగా లే
మాకైతే కట్టెలున్ అయి పొయి పెట్టుకుంటాం కాబట్టి దాని మీద అడ్జస్ట్ అవుతాం మీరు మీకే కొంచెం ఇబ్బంది అవుతుంది కావచ్చు
అదే మాకు చాలా ఇబ్బందికాదు గ్యాస్ అసలు అసలు బుక్ అవ్వట్లేదు రావట్లేదు ఇరవై ఇరవై ఐదు రోజులలకు టైం పడుతుందింట అందరు అంటున్నారు మాదయి
మళ్ళా రేటు పెరిగినయి అంట కదా ఇంత
పెరిగింది మళ్ళీ బుక్ కూడా అవ్వట్లేదండి అసలుయాసలు ఆ ట్వెల్వ్ హండ్రెడ్ అంటాందంటా అవున కూడా ఎపుడుపోను భయమైతుంది జీతమంటే పుక్క పట్ల అసలు గ్యాస్ మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం వెళ్దావా అని అ ఈ హాలిడేస్ రాగానే వెళ్తామండి ఈ గ్యాస్ ఇబ్బందులు అయిపోయేదాకా వాళ్ళ ఇంటి దగ్గరనే ఉందాం అనుక్
వన్ మంత్ పడుతుంది కదా ఎగ్జామ్స్ అయిపోయే వారికి హాలిడేస్ వచ్చే వారికి
ఆ ఆ కం
కూడా పెట్టట్లేదు గ్యాస్ లేదని చెప్పేసి
అవును అండి మీరు హాలిడేస్ కి ఎక్కడికన్నా వెళ్తారండి
ఎలాలి టూర్కి ఎళ్లాల అనుకుంటున్నాం
మీ వాయిస్ చిన్నగా వస్తుందండి కొంచెం పెద్దగా మాట్లాడండి
ఈ ఫోన్ పొద్దున నీళ్ళల్లో పడింది స్పీకర్ పోయినట్టున్నదండి
అవునా అయ్యో ఎందుక అలా జేసుకుంటారండీ
ఎట్లా అసలే చెయ్యి స్లిప్ అయి వాటర్ లో పడింది అసలు ఆనే కాలే పొద్దున్న నుండి ఇంతకా ముందే ఆన్ అయింది
అయ్యో అవునా అవునా మరి చూపించిలాండి
చూపివ్వలే ఇంకా నడుస్తుంది నడుస్తున్న రోజు నడిపిద్దాంలే అని చెప్పి చూపిలే
అవునా అండి అవును అట్లా జాగ్రత్తగా ఉండాలి కదండీ ఫోను అందుకే కొంచెం వాయిల్స్ కట్టింగ్ కట్టింగ్ వినపడ్ అవును
అదే అదే పొద్దున్న చేతిలోనే ఉండే
హ్మ్మ్
ఇది చేస్తుంటే ఇక్కడ సెల్ఫ మీద పెట్టినట్టు పెట్టిన కింద పడ్డది అడ వాటర్ ఉన్నాయి వాటర్ లో పడ్డది ఇంకా సెల్ఫ్ పని అయిపోయింది రా అనుకున్నా గాని అని ఏదో అట్లా నడుస్తాం
ఆ అవును
ఒక ఫోన్ తీసుకోవాలి
అవున ఈరోజు కొత్తదికొను అవును ఇప్పుడు ఇప్పుడేమి నైనా పెళ్ళి సీజన్ కదా బట్టల మీద ఆఫర్ ఉంటాయి కానీ సెల్లల మీద దీపావళికి అయితే ఉంటుంది అనుకుంటా
సో వాటిమీద ఉండది కానీ సెల్ల మీద లేదు సెల్ తీసుకోవాలి పాత ఇంకోటి ఉంది అది ఇది ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏమన్నా వస్తే బాగుండేది